ఆ ఇనబడుతాంది ఇనబడుతాంది. నాకు
తిన్నవ మరి నువ్వు?
ఆ తిన్నక్క దోష
ఉహుమ్ టిఫన్ చేసినవా?
ఆ అమ్ములు పోయిమంటే పోష్నిగ టిఫిన్ చేయంటే ఇప్పుడు చేసినగా ఇడ్లీ చేయమంటే ఇడ్లీకి పల్లీల్లు లేవ్వని
ఉహుమ్
దోషకే పోషినగా
ఉహుమ్
కొన్నాద్ అట్లే అమ్మ కొన్నది అన్
అమ్ములు పోయి వచ్చిందా శేకరోళ్ల ఇంటికి
పోలే ఇగ
అదే పోదామంటా అదే పోదామంటే అట్నే అయి సర్లే
ఇగ శ్రీరామనవమి రోజు ఎట్లాగ్ ఉంటాం గా గుడికి పోయి రడీ అయ్ ఉంటాం కావట్టి కొసేపాట్లో పోయిద్దానాపన్ నాదే అన్ పోలే పోలే
ఉమ్
ఉన్న ఇంటికన్నే ఇంటికన్నే ఉంది అక్క పో అప్పుడేపోదాం దా అని అన్న ఇగ నే నటోత్తన కూడా పా పా ఇంకెందుకులే అని అన్ పా కందులు తీసుకొచ్చిన నిన్న
ఎక్కడ?
రోషన్ బిల్డింగ్ కాడా
ఎంతకిచ్చింది మరి
నేన్ డెబ్బై ఐదు అన్న మరి మీరు అందరు అదే డెబ్బై ఐదుకే ఇత్తారు అని అంటే మళ్ళా అందరితో పాటు మళ్ళ కాసేప్పుని మళ్ళీ అన్నది సర్లే అందరు ఏట్లా ఇత్తే అట్లే ఇత్త పో నేన్ అన్నా
ఆహా
ఫస్ట్ ది డెబ్భైది లెక్కన చెప్పింది.
కొత్తయేగా
ఆ కొత్తయే అత్తు
మంచిగా ఊరినయా?
మామూలుగా మంచిగా ఉన్నం నాటుకందులే కదా!
ఉమ్
మరియంతలేవ్ మర్యాదలేవ్
ఉహుమ్
ప పద్మంటి చూషి అడిగింది. ఆ ఉన్నాయి అక్క అహ్ చిన్నగుంటి పల్లెల్లోలు ఎవరు అడిగిరు అన్నది. మాయ్ కూడా సేమ్ ఇట్నే ఉన్నాయి. అంటందిగా పద్మాంటి
ఆహా ఆ
నాకాద్ నా కాడ తీసుకుంటే అయిపోవ్ కదా అన్నది.
ఆ
పద్మాంటి నాకాడున్నాయి తీసుకుంటే కాకపోయిందా అంటాంది. ఇగ నే అప్పటికే ఆ ప పిన్నికి చెప్పినగా నే అన్
ఓహో
కళ్యాణికాడ ఉన్నాయట కళ్యాణ కడున్నాయట ఫూఫ్ పూర్ణిమా కాడ ఉన్నాయ్ అన్నది.
కళ్యాణి వాళ్ళగూడ బానే అయినయ్.
ఆ అయినయి అట ఇరవై కిలోలు అమ్ముతా అంటంది.
ఉహుమ్
పూర్ణిమ అమ్ముతాందా పూర్ణిమ కూడా అముతాంటా ఒక ఇరవై కిలో పదిహేను కిలో
ఏ బాగానేయని అట్టున్నాయి వాళ్ళకి
ఆ అలా కాంగమా అమ్ముతా అంటారు ను అప్పటికీ వలేష పింటికి చెప్పుడు పి చెప్పిన
అదే లే ఎన్న ని అంట పూ కళ్యాణకు మరి
ఏ మూనీనికి ఇరవై ఇరవై కిలా అమ్ము తక్కన్న
అయి మారమంట ఫోన్ మా ఆహ
హ
ఉషఋష కాయద లే మనకు నేను అ అడగలే చెప్పేది కావచ్చున్నా కానీ
ఆ
ఉషన్ చెప్పేది కావచ్చు కాని అడిగితే ఉష కందులు అయినా లే తెలో అదిగా
అంత ఇల్ం బా నాటిర్ ఇల్ ఇద్దర అయితే
ఆ ఆ
కళ్యాణి బాగానే నాటింది పూర్ణిమ బాగానే నాటింది
ఎట్లా సాల మన పోసుకుంటే పోతాయి బద్దిగా పది సార్లు ఉన్నాయి కదా
పోషీరు బాగానే నాటిరు అప్పుడు బాగానే సాలల్లో కూడా
ఆ
పందులు తిన్నావి బస్తు నాటిన కాని బాగానే పందులు తిన్నాయి లేకపోతే అట్న ఎట్న మనం అందం అయ్యే అందుగాని
ఉమ్మా కోన ఆళ తమరి
కొనుకోర్సిన లే ఇ నేనైతే మరి అదే రవణత్తను అడిగినా మరి డెబ్బై ఐదు అంటానంటే తొంభై అని అన్నది ఒక మాట
ఆఓ
మరి ఏమంటందో తెలుస్తుంది మరిగా
స సినిమా సీమానే అరవై రూపాయలకి మార్కెట్ లో ఇంకా అంటాన్నాను
అరవై రూపాయలు మార్కెట్ ఇట్లాంటే ఎవరు తెస్తారు మళ్ళీ మార్కెట్లో ఎట్లయినా ఏ అయ్యేట్లున్నాయో ఏం కద
ఏం మంచిగా ఉన్నాయిరా అంటా అంటే సేమ్ ఏ కందులు కొద్దిలా కొద్దిగా మొన్న నేను చూసిన మార్కెట్ లా అంటాను చింతకాళసిర
ఆహా
ఇరు ముగల్తే బ మార్కెట్ అ తీసుకుపోరు అరవై రూపాయ పడతారు
ఆ
ఆ అడగానే ఇంక ఏవ మరి మరి
ఏ ఇంకా పది రూపాయలలకు చూసుకుంటే అదే ఆ నుంచి అతి ఇచ్చేటో ఇ అన్నీ చూసుకుంటే అది అడిక అవుతుంది
వేర ఫీస్ పద్మంది కాడ ఉన్నాయి కదా మంచిగా ఉన్నాడి సేమ్ ఇంతే ఉన్నాయండి అది నాయి సూంచి
అ హా అదేలా
పద్మంత ఇతుద దెబ్బైర్కి ఇత్త ఇత్త అంత అ
ఇత్తాంటాందిలే పద్మ పిన్ని
మరి ఇంకే ఆడ తీసుకురా ఈ హైబ్రిడ్ కందుల కంటే అయ్యే నయం
అదేగా
ఆలోచించరా ఇద్దరు కడ ఎవరికడ ఒక ఆలోచించాల అదేటిని బట్టి
అదే ఇ అదే మరి రవణ అత్తా ఏమో ఇట్లా అన్నది మరి లేకపోతేనేమో ఇంక మరి అడుగుతా అడిగి తీసుకు కోలు మరిగ నాకు యాభై కిలోలు పడతాయ్ అటుటు
యాభై కిలోలు అంటే మరి వీళ్ళ కాడ ఎవరి కాళన్నా ఎప్పుడు నీకు రోజంప ఇంది కాడ కూడా యాభై కిలోలు కతుంది మీ ఇరవై కిలోలో కావుతుంది అమ్మీది వీళ్ళందరు మనిషికి ఇరవై ఇరవై అముతారు కావచ్చు
అదే ఇంకా రావణ అత్తని అడుగుతా
ఊ
ఇ లేదంటే మరి వాళ్ళ కాడ తీసుకుంటా
ఆ ఇలా కాడైతే మనిషికి ఇరవై ఇరవై ఇస్తారు కావచ్చు పూర్మ కల్యాణ్ లేద పద్మాంటి కాడ కూడా ఇరవై కిలోలే అన్నంటుంది ఇరవై ముప్పై కిలో అంతకం
అద ఆరు ఇరవై ఆరు ఇరవై దొరికినా అట్లనే
ఆ ముగ్గురికి మూడు యిరవైలు సరిపోతాయి మరి అయ్యో ఇయడంట ఇక
అదే ఇక రవణత్తను అడుగుతా ఇయనంటే ఇంక అట్లనే తెచ్చుకుంటా మరి
ఊ
ఇకా
యాభై కిలోలు పడుతాయ అక్క అంటే మీ తమ్ముడు నీకు
ఆమూలకి నాకు నలభై కిలోలు
ఊ
ఆ మా అత్తమ్మ బిడ్డ అడిగితే మరి ఆమెకు ఒక పది కిలోలు తీసుకోవాల్సి వస్తది
ఊహు
అట్లా ఇంకా అందుకని తీసుకుంటే సరిపోతుందండి
సరే మీ ఇరవై ఇరవై కిలోలు పడతాయ పప్పు అంటే రెండు వస్తుంది బా పెద్దమ్మ కొడుకు బాగా
అమ్మకి మాకు ముగ్గురికి కదరా ఇట్లా మనకు సంవత్సరం నెలకి కిలో పప్ప వేసుకో
ఆ
నెలకి కిలో లెక్కైనా పన్నెండు కిలోలు కదా పప్పు పది కిలోల ఏడు కిలోల పప్పే వత్తది పదిహేను కిలోలు అయితేనే మనకు పప్పు లెక్క
హూమ్
పదిహేను కిలోలు అయితే మనకు పప్పు సంవత్సరం సరిపోతాది
పా హజార్ పుతుంట
ఆ పదిహేను కిలోలు అయితే సరిపోదు పప్పు
ప కుడికిచ్చినయరు పదమంద
అదేలే
నే పదే అనుకున్న ఫస్ట్
ఇప్పుడు వేసినప్పుడు మనం పావు కిలో పప్పు వేమ ఇటో కూలర్ వచ్చినప్పుడు ఎక్కువ వేసుకున్న కూలర్ రానప్పుడు తక్కువ ఉక్కు వేసుకున్నా కానీ
ఊ
అట్లని లెక్క వేసుకున్నా అన్నట్టు ఇంక అదే తిరిగి ఎప్పుడైనా ఇంక అట్లనే పడుతుది ఇంక నాకైతే నేను ఇంక అదే లెక్క పెర కరం తీసుకుంటాను
అదల నన అంటే తక్కువన లే కొద్దిగా వెనకాల రోజుల్లో కొద్దిగా ఎక్కువగాని మామలప్పుడు కొద్దిగా తక్కువనే నేను
అదే ఇగా ఉ
అందు రోజు మునగాకు తాలింపు పా దుకాణ తెచ్చిన టేస్ట్ అనిపక తినబుద్ధి గాల
ఎట్లైనా ఇది తిని అది తినలేము మనం అసలు
యా తినబుద్ధి కావట్లే
ఆ అంతే ఇంక
అందుకే సగం నేను మళ్ళ ఆలోచించి చూద్దాం తర్వాత అంటారు మళ్ళీ తెచ్చుకోవచ్చు
ఉ
పాత అయితున్నా అన్నది పిన్ని ఇస్త అంటుంది యాభై కిలోలైనా ఇస్తాంట కాని
ఎందుకింకా పోతే రూపాయలేగా తేడా
ఆ
మరింగేందుకు
అ
ఇంకా
ఆలోచిస్తాదేమో అని కొత్తవి తీసుకొస్తి అందుకే కొత్త వాటి కోసం ఆలోచించ సాగిపోయి పాతవెందుకు నిజమే కదా మళ్ళ వచ్చే సంవత్సరం ఈ టైం దాకంటే
ఉమ్ ఉహు
అదే అదే మంచు
అడిగి తీసుకుంటే అయిపోతుందిలే అడుగుతాయి మా ఫోన్ చే ఆ లేదంటే ఇక కళ్యాణ్ వాళ్ళకి చెప్తా ఉంచమని
అదే మనకి లాగా వాళ్ళు అమ్ముకునేకి మళ్ళి ఇబ్బందిగా
అంతే మరి ఇక
ఆ ఆల్ ఆలోచిరేం తాతొళ్ళు వాళ్ళ చే న్న పిన్ని కొత్తలాగా ఉంటుంది పిన్ని తీసుకొచ్చిరేమి ఉన్నదా ఆమె అక్కడ కొత్తవి కొత్తవి కొత్తలాగా ఉండ ఏమ ఉంటుడు
ముసలయాననా
ఆ
ఎందుకు ఇప్పుడు పింఛన్ కోసం ఏమన్నా వచ్చిండా
ఏంమది వాళ్ళ బిడ్డలు ఇద్దరు అల్లుడు ఉన్నట్టు అనిపించింది తీసుకొచ్చినట్టు అనిపించింది వచ్చినా అన్నటన్ కొత్తవాళ్ళ ఇంటికాడ మాట్లాడతాంటే పోద్దునా నేను ఇన్లే బర్లా కాడ పెండ కోసం పోయినా కదూ
ఆ
వాళ్ళ బిద్ద ఇద్దర బిడ్డలానే అనిపించింది నా కంటికి మరి
ఉహు
మరి తీసుకొచ్చిరంటే మ తీసుకొచ్చినావా అంటానారు
ఉహు పింఛను గూడా ఇప్పుడు ఇయ్యారే
ఈ పింఛన్ కి రెండు మూడు రోజులు టైం పడతది నెల ఇరవై ఇరవై ఇరవై వ తేదీకి ఇస్తానంటాన్నారు
అదే మరి ఇక
మరి దేనికోసమో బాలేక తీసుకొచ్చిండ్రు తెలవధిక
ఉ హు
అందుకని పొద్దున మావాళ్ళు బస్సు కి టైమ్ తెల్లవారతో ఉండు మాట్లాడుతారు లె అనీ ఇంకా మాట్లాడలే నేను వళ్ళతోటిగా సుత్త నాకేమీ ఇంక నాక వాళ్ళేనా అనిపించింది మరి
అహా ఆ
ఒకసరే చూసినా వాళ్ళ ఒక్కసారి చూసిన వాల్లనీ ఇంతవరకు జుల్లే ఒకేసారి చూసిన వాళ్ళు పిల్లలని ఆల్లే అనుకుంటార మరి నీకైతే అడుగుతే చెప్తుంది
అదేలేే ఏం జెత్తంది మరి అమ్ములు
ఏయామ్ములు ఎ చెల్లె వచ్చింది సెల్లు కసం
సరే టైం అయింది ఇంగ ఓకే బాయ్ మళ్ళీ సాయ అప్పటికి జెత్త మధ్యాహ్నం
ఆ సాయంత్రం ఎక్క మధ్యాహ్నడు బుధత చెత్తాంగా ఎంత పన్నెండింటిలోపు ఎప్పి చెయ్యి
సర పన్నెండు అంటే ఇప్పుడు పదకొండున్నర అయితేనే ఉంది
ఆ ఇం అర్ధగంట ఆగి జుత్తే ఆ పన్నెండున్నరకు చెయ్య గంట తర్వాత
సరే అయితే ఓకే